హిలోవ్ హెలో వ్ ప్చ్ హలో
హల్లో
హలోవ్ చెప్పండి. హలో ప్చ్ ప్చ్ ఏం లేదండి. ఇప్పుడే పనైయిపోయింది. ఫోన్ చూస్తున్న మీరు
కొంచెం వర్కుంది. రాస్ ఉంటర్నామండి.
అవునా
హ్మ్ మీరు మీకేం వర్క్స్ లేవా
అంటే మీరు స్టడింగ్ గా అండి.
ఆ అవునండి. మీరు
అవునా మ్యారీడు అయితే, ఈరోజు కొంచెం ఇంట్లో ఫంక్షన్ ఉండే, పాప బర్త్ డే ఇప్పుడే అయిపోయింది. పార్టీ ఆ
అ ఆ నేను కూడా విష్ చేశానని చెప్ ప్పండ్ మీ పాపకి
ఓ థ్యాంక్యూ అండి పాప పేరు అన్విత
ఏం పేరండి
పాప పేరు అన్విత
అన్వితానా
ఉమ్ థ్యాంక్యూ ఓకే అండి చెప్తా తను ఇప్పుడు పడుకుంది రేపు మార్నింగ్ చెప్తాను ఉమ్
ఎన్ని ఇయర్స్ అండీ
ఇది ఇప్పుడు త్రీ ఇయర్స్ పడ్దయ్
త్రీ ఇయర్సా మీకెన్నియర్స్ అండి
నాకు మ్యారేజ్ అయి టూ ఇయర్స్ అయితుంది
మ్యారేజ్ తర్త పాప్ అంటే మీరు కొంచెం ప్రాసెస్ ముందే స్టార్ట్ చేసినట్టున్నారు
ఆ అంటే నేను దేంట్లో అయినా ఫాస్టే అండి
మరి ఇంత ఫాస్ట్ అయితే ఎట్లండి అంటే హిట్ మూవీ చూసి ఏమన్నా ఇన్స్పైర్ అయ్యారా
ఏ లేదండి అట్లా జరిగిపోయింది మనం ఏం చేస్తం ఎట్లా రాసుంటే అట్లా జరుగుతది
మరీ వాళ్ళ ఫాదర్ నే పెళ్లి చేేసుకున్నారా లేపోతే
వాళ్ళ ఫాదరే అండి
ఆ
అయ్యో మీరు చాలా నాటిగా ఉన్నారు అసలు
అంటే కొంచెం పేరెంట్స్ తిట్టి వేరే వాళ్ళని చేసుకున్నారా లేకపోతే వాళ్ళ
ఏ అట్లేం లేదండి లవ్ మ్యారేజ్ మాది ఒప్పేసుకున్ న్నర్ ఇంట్ల అట్లని కాదు ముందే తెలుస్ కాపోతే
ఆహా అంటే అందరూ వాళ్ళ పిల్లలకి పేరెంట్స్ పెళ్లి చూపి చుడుగుదర్దు కదా
ఆ అవును కాపోతే ఆ వీలైంది ఆమె అప్పుడు చిన్నగుంది
అబ్బా ఇంకో టూ ఇయర్స్ ఆగి పెళ్లి చేసుకోవాల్ అంటే ఇద్దరిని కన్నాక పెళ్లి చేసుకోవాల్సింది బాగుండేది
అయ్యో మరి అంత లేట్ అయిపోతుది గదా అప్పటికి
ఉ అది లేట్ అయినా మీరు లేట్ అయ్యేటట్టు లేరు గదా మేం ఫార్మసీ అండి
కుంటారు
ఇంకా చదువుకోవాలి తర్వాత ఎమ్ ఫామ్ జేయాలి చాన్ టైం పడుతుందండి
అవున్నా
ఊ
ఇంకా మరి చెప్పండి తిన్నారా మరి
అంటే ప్రతి ఇయర్ ఇట్లా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారా అండి మీరు బర్త్డేస్
అంటే పెద్దగయ్యాక ఎట్లాగో వాళ్లు మనతో సెలబ్రేట్ జేసుకోరు కదా చిన్నగా ఉన్నప్పుడే మనకు ఆ ఛాన్స్ ఇస్తారు ఇప్పుడే సెలబ్రేట్ చేయ్యాలి మళ్ళీ మా హస్బెండ్ అబ్రాడ్ కి యెళ్తున్నాడు ఆయన ఇంకా టూ ఇయర్స్ తర్వాత వస్తాడు అందుకనే ఆ అతను ఉన్నప్పుడే గ్రాండ్ గా చేసుకుంటే నాకు హ్యాపీగా ఆయనకి కూడా హ్యాపీగా ఉంటది కదా
మ టూ ఇయర్స్ ఎట్లుంటరండి మీరు మీరు కూడా వెళచ్చు కదా
లేదండి నేను ఇక్కడ డాక్టర్ ఎంబ్ గైనకాలజిస్ట్ నేను
అవునా
ఊ
ఆహా అంటే ఇప్పుడు మీరు పాప ఉందిగదా యెళ్తన్నారు హాస్పిటల్ కి
ఆ ఇప్పుడు అమ్మ లేదా అత్తయ్య వాళ్ళు జూసుకుంటారు లేదంటే నేను తీసుకెళ్తాను హాస్పిటల్ కి
అంటే మీ దగ్గర పాలు తాగదా తను
మరి అంత తప్పస్ ల్ గా ఎల్లకండి
సరే అండి సారీ
హు అవు కే అండి పర్వాలేదు
అంటే కొంచం త్రీ ఇయర్స్ గదా నేనెప్పుడు జూల్లే అందుకే కొంచెం తెలియకడుగుతాను
ఆ అట్లేం తెలుసుకోవడంలో తప్పేం లేదు గాని ఇక మనం డైరెక్ట్ గా మీట్ అయినప్పుడు మాట్లాడుకోవచ్చు కదా
ఆ సరే అండి నాకు కొంచెం త నాకు కూడా కొంచెం తొందర ఎక్కువే కానీ మర మీ అంత కాదలేండి
హయ్యయ్యో అవునా
నేను ఖాలీగానే ఇంలో గూచోని ఉంటారు కావచ్చు అనుకుంటున్నా డాక్టర్ రా మీ జో
ఆ డాక్టరే చనా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి లేదంటే నేను కూడా వెళ్ళలేదాండి మా హస్బెండ్ తో
అవునా మరి మీరు కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేప్పిచుకో ఆ మరి డాక్టర్ సర్టిపి ఇట్లా ఎట్లా తిరుగుతారు ఊర్లు పట్టుకొని సారీ అంటే అట్లా వేరే ఊర్లోకి ఎట్లా వెళ్తారు
ఎవును కున్నారు అసలు
అంటే చీఫ్ అంట ఐతే కొంచెం ఫ్రెండ్స్ తో మాట్లాడి మాట్లాడి అట్లా పొరపాటున
అవునా పర్వాలేదు అట్లా మట్లాడండి ఏం కాదు కానీ అ అయినాకు కొంచం ఇట్లా కొంచం షై ఫీల్ అవుతున్నందు కది
మీ షైయ్యా అండి షై పిల్ అయితే పెళ్లికి ముందే పిల్లలిగాంట్రా
మరి తిన్నదయింకా
మేము చపాతీలు చేస్తూ కున్నాం అండి అంటే రూమ్ ఇక్కడ కాలేజ్ దగ్గర రూమ్ తీసుకొని ఉంటాం
అంటతే బాగుండేది కదా
బాగుంటది కాని అక్కడ ఫుడ్ మంచి పెడతలేరు ఎక్కువ తింటలేము కట్టిన డబ్బులు అన్నీ వేస్ట్ అయితయి నయ్ ఇగా రూమ్ తీసుకుంటే బెటర్ అని రూమ్ తీసుకు క్కన్నా కొంచెం మీకు వంట వచ్చండి మంచి లేకపోతే కుక్ ఎమన్నా ఉంటారా ఇంట్లో
అవునా మా అత్తయ్య గారు వండుతారు
ఆ మీకు మీకేం రావా
నాకు వచ్చుగాని నాకంత ఫ్రీ టైం ఉండదు
అవునా
అమ్
మీ కొంచెం ఏదైనా రెసిపీస్ తెలిస్తే మాకు కూడా కొంచెం చెప్తే బాగుంటది కదండి అంటే రూమ్ లో వన్ రెసిపీస్ కొంచెం చెప్తే బాగుంటది మేము రూమ్స్ కదా కొంచెం ఎట్లా చేసుకోవాలో మాకు తెలి
అంటే నాకు కుకింగ్ వచ్చు కాకపోతే ఓన్లీ నేను బ్రేక్ఫాస్ట్ వండుతా అంతేలే అన్చు చ్చు ఇంకా డిన్నరు నీను వచ్చేసరికి మా అత్తయ్య గారు చేసి పెడతారు
బ్రేక్ఫాస్ట్ వండడానికి ఏముంటదండి
అంటే దాంట్లో ఏమి ఉండదు కదా అందుక కానీ నాకేం రాదు అంటున్నా ఇన్ డైరెక్ట్ గా ఉ ఉ
మరి మీరు పెద్ద మీ ఇద్దరు డాక్టరే కదండి మరి ఎందుకు మీ అత్తగారికి అంత పని ఎప్పుడు ఒక పెట్టుకోవచ్చు కదా
అంటే మా అత్తయ్య గారు ఎట్లా అంటే నేను ఇంట్లోనే ఉన్ టున్నా కదా ఖాళీగా ఎందుకు నేను చేసి పెడతా కదా వాళ్ళ చేతులతో చేసింది మీరెందుకు తినడం నా పిల్లలు నా చేతులతో చేసింది తినాలి కదా అనేసి తన ప్యాషన్ అన్నమాట
అవునా మంచి అత్తేనా అండి అయితే మిమ్మల్ని మంచిగా చూస్ కుంటరా
తే చాలా మంచిది
అవునా
ఉ
మంచిదన ఎన్న అడ్వాస్ తేదీలు తీసుకుంటారు
ఏంటండి
ఆ ఏం లేదండి
చెప్పండి
ఇంకేంటి మీకు రోజు ఎన్నిది ఏ టైంకి వెళ్తారు డ్యూటీకి
నేను మార్నింగ్ ఇఫ్ ఎమర్జెన్సీ ఉంటే టైమ్ అంటూ ఏం ఉండదు ఇ మిడ్ నైట్ అయినా పోవాలి లేకుంటే ఈ ఎయిట్ లోపు పటల్లో ఉంటా
అవునవును ఎయిట్ లో అంటే మీరు ఏ టైం కి లేస్తారండి
నేను మార్నింగ్ సిక్స్ కి లేసి ఆ ఏ బిసి జ్యూస్ తాగి వ ఉ వామప్ వాకింగ్ జాగింగ్ అన్ని చేసి ఏజూస్తాయి స్ప్రౌట్స్ తిని బ్రేక్ఫాస్ట్ చేసి ఆ ఆ అడగండి అడగండి
మీరు సిక్స్ కి లేసి ఏబిసి జ్యూస్ చేసుకొని ఆ తాగి స్పౌట్స్ తిని ఎక్సర్సైజ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళ రెడీ అయ్యి తిని టూ అవర్స్ లో అయిపోతదండి అదంతా
ఆ అవునండి మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తారు జ్యూస్ ఈ స్ప్రౌట్స్ న్ అన్నీ మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తారు నేను లేసి తాగేస్ వెళ్ళడమే ఫ్రెష్ అప్ అయి
ఆహా మొత్తానికి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరినీ వాడతారు
ఏ అట్లేం లేదు వాళ్ళు నా మీద ఉన్న ప్రేమతో చేస్తున్నాను నేన్ నేను ఏ రో
అంటే మీకు ప్రేమ లేదా అండి వాళ్ళ మీద
నాకుంది కాకపోతే నన్ను చేయ నివ్వరండి మాది లవ్ మ్యారేజ్ అండి అందుకే ఆ
మీరు లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటార అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ అంటార
అంటే అందరికిీ ఒకలాగ ఉండదు కదా నాకైతే బానే ఉంది అందుకే నేను లవ్ మ్యారేజ్ బెస్ట్ అని చెప్తా
అవునా అట్లా మంచి యూస్ కోనేటోళ్ ఎవరన్న ఉంటే కొంచం సంబంధాలు చూడొచ్చు కదండి
ఓకే అండి తప్పకుండా మీకోసం చూస్తా ఖచ్చితంగా
థ్యాం సండి
నొక్కచ్చ బ్యాగ్ సద్ చెప్తుందండి
ఆ
మా పిచ్చిది బ్యాగ్ సదురుతుంది మా పిచ్చిది బ్యాగ్ సదుర్ తుందండి మా పిచ్చిది బ్యాగ్ సదురుతుంది క్వాలిటీ వర్క్ నేన్ చేస్తా ఆ ఓకే అండి మరి ఇక ఉంటాను నేను మా పాపలేస్తుంది
కొనే
హలో
ఆవుడే
మా పాప లేస్తుంది ఉంటాను నేను
ఆ సరే అండి